ఆహ్ నమస్కారం అండి.
ఏం జేస్తున్నారండి
అండి మీరేం జేస్తున్నారు
గిన్నెలు బయటేద్దమని జూస్తున్నా
ఓ అవునా నేను పనంత అయిపోయింది అండి నాది ఇప్పుడే
నాది గూడా ఈలోప అయిపోయేది గనీ ఇయాళనే కొంచెం ఫోన్ లో బిజీలొ పడి పక్కవొచ్చేసిన పని
ఇంకా చెప్పాలండి విశేషాలు
ఏమున్నాయి
ఏమున్నాయి అంటే ఏదన్నా ఒకటి దిక్కుమాలది అర్ధంగాలేద
అన్నం దిన్నారా అండి అన్నం అవునా నేను కూడా పొద్దున్న దిన్నా మళ్ళా దిన్లేదు
నేన్ గుడ దిండ్లేదు
ఓ షట్ అవునా
హు
ఊ హు ఏం చేస్తున్నారు షాపింగ్ కెళ్లారా అండి ఈ మధ్యన
ఆ అవ్ వెళ్ళలేదండి
అవునా మేము వెళ్దాం అనుకుంటున్నాం వస్తారా అండి మాతోటి
ఆ వస్తవ అండి ఎప్పుడండి హెళ్ళేది
ఇప్పుడేమొ వెళ్ళాలండి జీతం పైసలు వస్తే
అవునా
ఊ ఉ మామూలుగా తీసుకుందాం అని బోల అంటే శారీ గాకున్న బ్లౌజ్ పీసైనా ఒకటి తీసుకుందాం అని టైం పాస్ కి టైం పాస్ అంటే ఏం కాదు గానీ దేనికైనా పని చేస్తాది కదా అని ఊ అది
నేన్ మేమ్ ఇంగ మా వొళ్ళు గూడ త్వరలో షాప్ పింగ్ చేస్తారు అనిపిస్తుందండి నాక్ గూడా
అవునా ఎందుకండి
ఆ పెళ్ళి పెళ్లి వెట్టుకుందాం అంటారు అండి నాదే అండి
ఓషట్ కుదిరిందా అండి
అనుకుంటారు గాని ఒప్పుకుంటలేనండి
ఓ ఎందుకండి ఉప్పుకోచ్చుగా అండి
ఏ అబ్బాయ్ మంచిగ లేడు
ఏ ఊరు అమ్మయండి.
పరకాలండి చిన్నపూర్ పరకాల్ దగ్గర స్తున్నాడుగా అండి
స్నానం పోష్న వల్ల తాతయ్య దింపేశ్ ఎల్లిండు, దింపేశ్ ఎల్తే ఏడుస్ స్తుండబ్బాయి ఉహ్
ఉహ్ హు రోజేటేళ్తున్నారంండి?
కాన్నే ఉంటున్నాం ఎటున్నది ఎళ్ళడానికి
ఆహ
ఉమ్ మీరేమైనా ఆటలు ఆడిరాండి.
ఆ స్కూల్లో లంగిడి బాగా ఆడేది, ఖోఖో ఆడేది.
ననిపించి నన్న ఆడుకుంటా
బాగా అనిపించేదండి. చిన్నప్పుడు ఆటలే మంచిగా అనిపించినాయి. ఇంగా ఇప్పుడు ఎవల్ ఇంటికి పోకుండా ఇంట్లోనే కట్టేసినట్టున్నది.
అయ్యో
మళ్లీ ఈ రెండు మూర్ రోల్ల కాంచేల్ బాగా
అయ్యో పస్ట్. అంతే అండి మానుకూలంగా ఉండవు ఎప్పుడు మనకు. ఎప్పుడు
ఏదో ఒకటి మాట ఏదో ఒకటి నిందాలోస్తానాయి.
జమనావే నాలు ర్లోలే తర్వాత్కి అనిసెట్తాయి. పట్టిిచుకోవ్దు అలాంటి.
అవి పట్టించుకనే ఇంట్లోల్ సీరియస్ అయిదారండి.
అయ్యో షాట్
ఉహ్ ఉమ్
దన్ని పట్టిచుకున ముందుకేళ్ళలేమండి ఉహ్ ఉహ్మ్
అయో ఊకోమన్రాదన్నండి. బాగా ఎడ్తాండు
ఆయన ఊకోడండి అంతే. ఇగాది పాట మాకు మాకు సింగింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ మేమే అజకళేశ్వంయినా, ఎడ్వట్లనైనా, దేంట్లయినా.
అవునా
అవునండి
అగో ఊకున్నాడుగా అండి
ఎత్తుకున్నా అందుకే ఊకున్నాడు. వేడ్ వేడ్ నీళ్లు. ఆ నీళ్ళు పొత్తా అంటే ఏడుస్ తా ఉన్నడు పాపం అబ్బాయ్.
ఆ
ఉహ్మ్
ఎత్తుకునే వారికి ఏడ్చిండు.
అదే అదే
ఎత్తుకొంగనే సైలేంటయిపోయిండిగా.
తాతయ్య వదిల్పెట్టిపోయిండు గదా. ఎట్లా వదిలిపెట్టిండు మా తాతయ్య అని ఏడుస్తా ఉన్నాడు అబ్బాయ్.
అయ్యో
ఉహ్ హు నల్లొస్తుంద అండి. మీ ఏరియాకు మీ ఊల్లో
ఆ వస్తుందండి. ఎందుకు మీ ఊ మీ ఏరియాకోస్తలేదా అండి.
నేనన్నా మస్తు ఇబ్బంది అయితంది మామిడికాయ మా వైఫ్ కాదు మా ఊర్లో రావాట్లేదండి అసలే ఎండాకాలంలో ఎట్లనో ఎండలు ఉన్నాయా అండి మీదగ్గర
ఆ ఉన్నాయంండి
మాకెళ్ళమో అప్పుడప్పుడు మబ్బు పడుతంది అప్పుడప్పుడు ఎండ కొడుతంది
ఈ మబ్బేమోగానీ ఇంత కొట్టుడు కొడుతాంది ఏందిరా
ఆహా ఏదన్నా వ్యవసాయం ఏమన్నా చేస్తారా మీరు పంటలు పండించ ఏం చేస్తరండి
ఇంగా వరి పండిస్తాడు అది లేకపోతే బొబ్బార్లన్న ఈ పల్లికాయన్న పండిస్తాడు
అవునా పల్లికాయ ఉందా అండి. మీ ఇంటి దగ్గర
ఆ ఇప్పుడు లేదండి.
ఉహ్ హు ఆహ అదే బయాట్ మామిడికాయ మార్కెట్ లో వంద రూపాయల కేజీ అంటున్నారు కదా మీరపని రా కొనేసి
ఇది మార్చు బయట మార్కెట్ లో గట్టిగానే రేటు ఉన్నదండి
గట్టిగనే ఉంది రేటు నేను తీసుకుందాం అనుకుంటున్నా ఒక ఐదు కేజీలు ఓ సమ్మర్ ఎల్తది అయిదు కిలోలు తీసుకుంటే
అప్పుడు చెప్పినా మంచిగా ఉండు మేము ఉంచుదుం కదా మంచిగా
మేము ఇంగా తీసుకుంటామో తీసుకోమో అనుకున్నాం కాని ఎండాకాలం మొత్తం ఇంటి కాడ ఉంటాం కదా సరే ఇగా కొందున అని
మ్మ్ హ్ హుహుహు
మ్మ్
హాయ్ అంటన్ల అక్క
ఆ లాయ్ లాయ్ లాయ్
అన్నం తిన్నాడనే
అన్నమా మాకు అన్నం తినేఅలవాట్లు ఉండవు మా వంశంలా
అంటే
అంతే అదిగా ఒక పూట తినడం వల్ల కూడా బందె ఎవరయినా
అంతేగా
నేను కూడా గంతే ఇగా నేను ఇక్కడకు వచ్చినంక అలావాటైనా
ఇయాల ఎండ గట్టిగా కొట్టింది కదా
ఫుల్లు కొట్టింది ఫుల్లు కొట్టింది అయిన మేము చంద్రమాసుకు వచ్చిన ఒక కేేజి అమ్మిన
ఓ ఐదుగురికి
ఓ ఓ ఫంక్షన్ పోయినా ఆషాడం
మ్మ్ మటన్ బొక్క కొరికి వచ్చిన్ల
ఇక్కడ నిన్న పోయిన, ఈరోజు వచ్చినం
మ్మ్ హ్హ్
బర్త్డే బర్త్డేకి పోయినాం బర్త్డే ఉంటే వేరే వాళ్ళది పోయినా చేసుకున్నాం వచ్చినం
పని తీరిందా అండి
పని తీర్నట్టే ఇగా పొద్దున స్నానాలు చేసినామ్ కానీ మళ్ళ ఉడకపోస్తంది కదా మళ్ళ ఒకసారి చేద్దామని చూస్తున్న మా చిన్న బాబుకి స్నానం పోసిన మా పెద్ద బాబు జనవరి బర్త్డే నే ఆయనకు కూడా చెప్తా అయిపోతది అని
అటు ఒగ్గు
తినుకుంటా తిరుగుతం
హ్మ్ ఆ మాగల్లికి కూడా వస్తాడు
అవును
ఆ
మీరుఇగ్గ గా కో కో అని కబడ్డీ ఆడేదా అండి వేరేం ఆడరా
వాలీబాల్ కూడా ఆడుతా రన్నింగ్
హ్మ్ హు
మరి మీరేం ఆడుతారు అండి
నేను మాయనతో ఆడతా అండి ఏదైనా
హా హ్ హు
ఫుట్బాల్
చేయండి మీ ఆయన ఎప్పుడన్న నిన్ను కొట్టిందా అండి
లే కొట్టడండి కొట్టేదాకా నాయన పోరి అదనంటేనే ఏడ్చకుంటా పో పొలాల వల్ల అతనికి పెద్ద సిన్ చేస్తా
హ్మ్
ఇ కొట్టే కాడికి పోతే నేను సచ్చే పోత కావచ్చు
ఏ అట్లా ఏం లేదులే అండి అట్లా బెదిరిస్తారు గానీ అంతే
ఆయ్ ఏంది ఎక్కువ చేతన్నావ్ అన్నామంటే కదా పట్ట పడ్డ బిందె నీళ్ళు కారుతాయ్ అండి నాకు అంతే మాది లవ్ మేరేజ్ కాబ్బటి కొంచం ఆయన ప్రేమగ చూసుకున్నడు ప్రేమగానే ఉంటది కోపం మొత్తం మాత్రం నాకు పడతది రావుల
అవునా అండి ఏ అయినా మీ అవ సపోర్ట్ బాగుంటందండి నీకు
మా వారు సపోర్ట్ ఏమనరు ఇంకా మా ఆయనకుంటారు సపోర్ట్ నన్ని పట్టించుకొనే పాటించుకోరుకుంటూ వాళ్ళు ఆయనే నువ్వే అంటారు
భలే వాచ్చు
ఆ నేను నా కోపం వస్తే ఆగాను నేను కాబట్టి నన్నే అంటా ఉంటారు నువ్వే ఏదో అన్నావ్ ఆయన సప్పడ నా ఉండస్తానంటారు మా నాన్న అయితే నాకే బుద్ధి చెప్తాడు హ్మ్
అయినా గ్రేట్ అండి మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే
హ్మ్ గ్రేట్ అంటే ఏమో అట్లా జరిగిపోయింది అట్లా కాలక్రమేణ
అదృష్టం మాకు లేదండి
హో షట్ అదృష్టం ఎందుకండి అది బెటర్ వేస్ట్ అసలు బెటర్ అనుకుంటారు గానీ అమ్మా నాన్న చూసిందే బెటర్ ఏంది అంతే ఇప్పుడు ఏదన్నా అయినా వాళ్ళు అడిగే ఒక హక్కు ఉంటది కదా ఇప్పుడు చే ఇందో ని అంతకు నువ్వు ఇష్టపడుతనే గా చేసింది మా వొళ్ళని ఎప్పుడైన ఏమన్న అన్న అడుగుదాం అన్న కూడా అందుకనే మంచిగా చూసుకుంటుండు అట్లా అంటరనే
హ్మ్
ఎప్పుడో చిన్న చిన్న మనస్పధాలు వస్తు ఉంటాయి పోతూ ఉంటాయి కామన్ గానీ పెద్దగా అయితే ఇప్పటివరకు ఎప్పుడు కాలేదండి మాకు హ్మ్
మరి మీ ఆయన ఏం పని చేతడండి
మా ఆయన అన్ని పనులు చేస్తారండి అమ్మాయిలు అన్ని పని ప్రధా ఫీల్డ్ అసిస్టెంట్ చేసిందండీ ఫీల్డ్ అసిస్ తెెండి గలిపి దీన్ని అనిపిస్తుంది ఇగ వందరలో పని
అవునండి
ఆ
ఇంకా అండి
ఇంకా ఏముంది మామూలు ఏమైనా వంటలు చేస్తారా అండి మీరు
ఆ అన్న వచ్చండి నాకు కానీ ఒక ముగ్గు మాత్రం రాదండి ముగ్గు బేడం
ముగ్గయడం రాదు నాకు ముగ్గేయ వచ్చు వేరేం రాదు అందుకే అట్లనే వసి ఆయనను దించేసిన ముగ్గులో తర్వాతకి నన్నుుకున్నాడు వంటలలో హ్మ్
ఫస్ట్ డేనే జీరో పడ్డదండి నాకు
ఏం కాదు ఏం పర్లేదు మనం ఫస్ట్ నెగిటివ్ వచ్చిన తర్వాతకి ఫస్ట్ రాద మనసరాను పోదు అన్నీ స ఇంకా ప తొమ్మిది ఉన్నాయి కదా ఒక్కొక్కరి అయితే పది పదిహేను ఉన్నాయి జీరోలు అంటే అది అనుకోని పరిస్థితుల వల్ల
ఆహా
ఏం చేస్తాం కొన్నిసార్లు సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్నిసార్లు ఇంకేవో కొన్నిసార్లు అవతల వాళ్ల ఫోన్ అట్లా మిస్ అయితా ఉంటాయి కదా